హ్
ఆ బాగున్నారా
ఆ బాగున్నాం మీరు ఏం చేస్తున్నారు
ఏం జేయలేదు ఖాళీగనే
ఆ మ్
మీరు
నేను కూడా ఖాళీనే సండే
ఆ మీ కాలేజ్ లో ఇంకా ఉన్నారు చాలా ఇ ఇప్పుడు ఎం బీ ఏ డిపార్ట్మెంట్ ఏక్కడ
ఆ ఇప్పుడు ఎం బీ ఏ డిపార్ట్మెంట్ మారిపోయింది డిప్లొమా కాలేజ్ ఉంది కదా అక్కడ ఎగ్జామినేషన్ ఎసిండు బ్లాక్ ఇంకా దాటి వెళ్ళి పోవాలి
ఆహా ఈ జేన్ టు యు కాలేజ్ దాటి ముందటి కిల్లల ఇంగా
ఫటిక్ డిప్లొమా కాలేజ్ ఉంది. కదా ముందర
ఆ ఆ అవునవును
దాన్ని ఆపోజిట్ లో ఎగ్జామినేషన్ బ్లాకు ఉంది కదా జే న్ టీ యు
అవునవును
ఆ ఇంకా ముందుక వెళ్ళాలి కమలా నగర్ అని కమలా నగర్ కాదు అది చిన్మయ్ నగర్
అదే కదా ఆ రూట్ లో కమలానగర్ ఇక్కడ ఉందని చూస్తున్నా కమలా నగర్ ఇక్కడ రఘువీర టవర్స్ ఇక్కడూమ్ ది
అదే చిన్మయి నగర్ల కొంచెం ముందుకు ఎల్త అందులో వైస్ ప్రిన్సిపల్ సార్ది ప్రిన్సిపల్స సర్ది ఇవి ఉంటాయి కదా
అ
ఆ అక్కడ లోపల
ఓకే
హ్ వాళ్ళు ఇది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళకి వాష్రూమ్స్ సరీగ్గ లేవు అ జేప్పి
ఎక్కడిక్కడా
ఆ అని కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏమనుకున్నారు. లెక్చర్ హాల్ ఉంది కదా అది అది కావాలని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు అక్కడ ఇచ్చినారు బిల్డింగ్
ఓహో
ఉ డైలీ విల్లు ఇక్కడ ఈ హాస్టల్ నుం ఆడికి పోవాలంటే పాపం కష్టం.
ఆం ఇదైతే మాకు మాకు ముంద అయితే అక్కడే ఉండింది.
ఉమ్మ్ ఈడే ఉంది వాళ్ళు మార్పిచ్చుకున్నారు ఈ ఇయర్.
ఆహా అనా చాలా లా దూరం అబ్బా.
చాలా దూరం. ఆటోలో అట్లా వెళ్తారు మా హాస్టల్లో ఉన్నవాళ్ళు అయితే.
ఆహా
ఉమ్మ్
అక్కడే హాస్టల్స్ ఉంటాయి గదా.
అక్కడ ఏమో తెలీదు నాకు.
ఇంకా ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తారులే హాస్టల్ కూడా.
ఆ చేస్తారు మరి అది చాలా లోపకి పోవాలి చాలా లోపల ఉంది కాలేజ్ కూడా.
ఆహా
ఉమ్మ్
నేను ఈ మా మన కాలేజ్ లో నేనేమో అనుకున్నా.
ఆహా లేదు నాకు కూడా తెలియదు అది ఎక్కడో మన్న వీళ్ళకి ఫేర్వల్ ఏదో చేసి. ప్రా ప్రోగ్రామ్ ఉనింది అప్పుడు పిలిస్తే వెళ్ళ్ పోయినా అప్పుడు చూసిన.
హ్మ్మ్
ఓం ఇంగా అసలు వాళ్ళు కాలేజీ లో లేనట్టే లేదు ఇంకా వాళ్ళని ద ఏంట్లో. అసలు ఇన్వాల్వే చేయడం లేదు.
ఆహా
కాలేజ్ డే అందుకే చేస్తారు కదా అందులో.
ఆ
ఆ
ఇంకా అదొక సపరేట్ ఇదై.
ఆ సపరేట్ కాలేజ్ లాగా చేసికుంటారు.
అందులో మా బ్యాచ్ తర్వాత చాలా మంది ఉన్నారులే. ఒక అబ్బాయి ఉన్నాడు భరత్ రెడ్డి అనేసి ఆ అబ్బాయి కూడా ఏబివిపి దాంట్లో ఉన్నాడు.
హ్మ్మ్
ఆ అబ్బాయి కంప్లైంట్ చేసింటాడు నాక్ తెలిసి.
ఏమో అక్కా ఎవరు కంప్లైంట్ చేసినాందో తెల్దు కానీ కంప్లైంట్. విసీ కి మెయిల్ పెట్టినారు ఇట్లా వాస్త్రూమ్ కి ప్రాబ్లమ్ అయితుంది లేదు. అని చెప్పి అన్నారు మా రూమేట్స్.
ఆహా ఓకే
హ్మ్మ్
ఆ అబ్బాయి విసీసార్ తో చాలా క్లోజ్ గా ఉంటారు అనమాట.
ఆహా హ్మ్మ్
ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా మాట్లాడతారు.
తననే పంపించ్ పంపిస్తారు.
ఏమో మరి తనే పంపించినడు అని అనుకుంటున్నాను నేనైతే నాకు తెలీదు నువ్ అనేంత వరకు నాకు తెలీదు నేను ఇంతవరకు మన కాలేజీ లోనే ఉన్నా ఉందేమో అని నేను అనుకున్నాను
హలో
హలో
ఆ అక్క
అదే ఇంతవరకు హలో
ఆ ఆ వినిపిస్తాంది చెప్పండి
అదే ఇంతవరకు మన కాలేజీ లోనే ఉందేమో నేను
ఆ లేదు రీసెంట్ గానే చేంజ్ చేసినారు వాళ్ళది
అదేలా ఇయర్ బ్యాచ్ కి అక్కడ పంపించారేమో
ఆ అవును ఇయర్ మీ తర్వాత మీ జూనియర్స్ ఉంటారు కదా వాళ్ళు
ఆహా
ఇ నుంచి చేంజ్ అయింది అక్కడి కేపియిచ్చుకున్నారు
బా మా జూనియర్స్ చాలా తలకాయ్ నొప్పి మనుషులు
అవును అసలు మీ బిల్డింగ్ లో లేవాక్క వాష్రూమ్స్
ఉన్నాయి రా రెండేమో ఉన్నాయి అంతే బాయ్స్ కొకటి గర్ల్స్ కొకటి ఉన్నాయి
ఒకటేనా
అంటే బిల్డింగ్ సరిగ్గా లేదు పాతదనమాట
ఆ అవున్లే వాటర్ కూడా లేవు వాటర్ తెచ్చుకునేది కూడా క్యాంటీన్ దగ్గరికి రావాలి అవు
డ్రింకింగ్ వాటర్ ఏమో ఉన్నిన్నాయ్ కింద ఫ్రిడ్జ్ అదే ఫ్రిడ్జ్ జులాగ పెట్టిన్నారు
ఉ మరేమో
వాళ్ళకి నచ్చగా ఇది చేసారండి
ఆ అంతే అట్లే ఓకే అనవసరంగా ఎంత దూరం వేపించుకున్నారు
ఆహా
ఊ ఇప్పుడు నైన్ థర్టీ కాలేజ్ అంటే వాళ్ళు ఆడ నుంచి నైన్ కేే స్టార్ట్ అవ్వాలి
అవును ఇక్క మన లోపలికి పోవడానికి బయట నుంచి అయితే టైం పడుతాది మీ హాస్టల్ నుంచి టైమ్ పడతాది కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా పడుతాది
పడతాది ఇంకా ఇప్పుడు అమరావతి నుంచి ఆడికి పోవాలంటే ఈజీగా హాఫ్ అన్ అవర్ పడతాది
ఆ
ఇంకా ఎండలో ఏమన్నా నడుస్తారు అసలు కోర్
తప్పదు వాళ్ళే మీ చెప్పిపోయినారు వీల్లేశారు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది
ఇబ్బంది నిస్సహాక
మాకేం బాగుండబ్బా మా కాలేజు కాలేజులు
ఆ ఆడ బాగునింది ఏమంటే కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అంతే
ఓల్డ్ బ్లీ ఓల్డ్ బిల్డింగ్ అయితే ఏముంది మనకు స్టడీస్ గావాల అంతేగాని బిల్డింగ్తో ఏం పనుంది మన మాడే ఉంటామా ఏమి
మ్మ్ వాళ్ళట్ల చేసుకున్నారు
అంటే మా జూనియర్స్ చానా ఓవరాక్షన్లే అసలు
ఆ
చానా అంటే చానా అసలు రెస్పెక్ట్ ఇచ్చేది లేదు సీనియర్స్ అంటే అన్ ఎప్పుడు ఎప్పుడూ
ఇది పెట్లేదక్క ఇంట్రాక్షన్ క్లాసెస్ కూడా నేం లేదు వాళ్ళ జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ కి వీళ్ళు పెట్లా
ఆహా
పెట్లేదు అనుకుంటా కొన్నే పెట్టుకున్నారు
మేం పెట్టి పెట్టి పెట్టి చెప్పి చెప్పి చెప్పి మాకే చాలా అయింది అసలు
ఉమ్ ఉ
వీళ్ళెక్కడ పెట్టిండారు వీళ్ళకి పెడితేనే మే వాళ్ళే సరిగ్గినలేదు ఏ ఒక్కర్ సరిగొచ్చేవాళ్ళు గాదు
మనం ఇప్పుడు సీనియర్స్ మనల్ని జేస్తే మనం మనం కూడా కండక్ట్ చేసేదానికుంటది
ఆను
ఏనా ఇప్పుడొచ్చే పిల్లలందరూ అట్లే ఉన్నారు అసలు ఏం భయపడరు అసలు సీనియర్స్ కి
చాలా చాలా దారుణం గున్నారు
మ్మ్ మాకు కూడా అట్లే ఉన్నారుకు అసలు మా బ్రాంచ్ పిల్లలైతే మా జూనియర్స్ ఫ్యాకల్టీ పైకే కంప్లైంట్ పెట్నారు వీ సీకి
ఆహా
ఉ అసలు అందుకే అందర్నీ ఫెయిల్ చేసేసినారు ల్యాబ్ లో చాలా మందిని ఫెయిల్ అసలు ల్యాబ్ లో ఫెయిల్ చెయ్యరు అంత ఈజీగా
ఆ అంత్ దొబ్బేస్తా ఉండారు
ఆ అలాంటిది ల్యాబ్ లో ఫెయిల్ చేసినారు ఇంత దారుణంగా
అసలు మేమైతే అబ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్ళకండి వెళ్ళ ఎంతన్న చొప్పినా అస్సలు తిరి తిరిగి తిరిగి బెడతాననబ్బ ఈ హాస్ల్లో గుడంతే
ఆ క్యాంటీన్ ఉంది గాబట్టి ఇంగ అసలు ఫుల్లు
మా సీనియర్స్కి మేము ఎట్ల భయపడే వాళ్ళం దెలుసా అసలు
అదే మేము ఇప్పటికీ భయపడే వాళ్ళం అక్క లాస్ట్ ఇయర్ వరకు మా సీనియర్స్ అంటే మాకు భయం
కళ్ళతోనే సంపుతారు
అవును నిజంగా ఎంత ఫ్రెండ్లీ గుంటారో అంత భయపెడతారు
ఆ ఇప్పుడు మన్ రోల్ నెంబర్ ఉంటాయి కదామ్మా మన్ రోల్ నెంబరు సీనియర్ రోల్ నెంబరు
అంటాది ఊమ్
కొపోతే ఖచ్చితంగా మాయ్ మాతో పని ఉంటద్ మీకీ మీ కత మేమ్ మాట్లాడతాం అప్పుడు అని అంటన్నారు
ఊమ్
ఇప్పుడ్ ఏం పనిలేదు గ్ యెవురు ఫోన్ దేలేదు ఎవర్ మెసేజ్ లేదస్సలు
అదే గదా పట్టిచుకోరు ఇప్పుడు సీనియర్స్ తో బాగ్ క్లోజ్ గుంటే ఏదోటి చేస్తారు హెల్ప్ జేయడమో ఏదోటి ఉన్ కావి
ఆ
అంకా
చాలావ చాలా వరకు అసలు దారుణంగ్ ఉన్నారు
ఊమ్ అస్సలి జనరేషన్ జన్ సీ ఎట్లా ఉంటది
ఇంకొచ్చే కొద్దీ మీరెవరో మేము ఎవరో అన్నట్టు గూడ్ ఉంటారు
అస్సల్ నిజంగాక్క వాళ్ళే సీనియర్స్ లా బిహేవ్ చేస్తారు దెల్సా
ఆ
అవ్ సలే
బయట బయట మా సీనియర్స్ ని మేమ్ చూస్తే కలో దించుకొనే వో పోతాన్నాం తెలుసా అప్పుడు
ఊమ్
ఇప్పుడు బాగా సీనియర్స్ మా దగ్గరకే ఒచ్చి చేతులేసుకొని మాట్లాడుకోన్ బొయ్యే రోజుల్ ఒచ్చినె
ఊ సరే క్క
ఆ సరే